హలో బ్ర తిన్నవా బ్రదర్? ఏం కూరా?
కోడి కూర
కోడికూరనా ఇవాళ ఏం వారం బ్రో? మంగళవారం కోడి కూరనా మీదే మం చిగుంది బ్రో మాది ఏంది ఇక్కడ గ్యాస్ లేదు మాకు వైజాగ్లో.
గ్యాసు నింపుతలే ర అన్నా?
గ్యాస్ నింపుతలేరు ఏం లేదు చాలా ఇబ్బంది అయితుంది. ఊమ్ ఊరికోచ్చిదామనుకుంటున్నం ఇప్పుడు ఊ ఇప్పుడే పోయి పోయినా తమ్ముడూ చాలా రోజుల్లో ఉండి ఉండి
ఉమ్ అది ఎం సంగతి ఆమె ఫోన్ చేసిందా మరి?
ఎవరు ఆమె జెయలే అరే అమె చేసింది నీకు చెప్పిన నేను నే స్ట్ అది నాకు ఫోన్ చేసింది మొన్న మొన్న ఫోన్ చేసింది
అక్కడకు వచ్చిన తర్వాతనా
మేటర్ కాదు ఓ అ ఇంటికాడ నుంచే ఫోన్ ఫోన్ చేసింది వ మాట్లాడినాం మళ్ళ ఏమో ఆ వీడియో కాల్ల్లో డిలేట్ జేయలేదో మరి ఏం జెసిందో గానీ, వాళ్ళ హస్బెండ్ కి దొరికిపోయింది ఆమె అనుకుంట. ట
అరే నీకెట్ల తెలుసు అవి
ఆయన నాకు ఫోన్ చేస్తుండు ఫోన్ ఆయన ఫోన్ చేసినపుడు లిఫ్ తీసిన
ఆ
జేస్తే ఆయన మాట్లాడుతుండు
ఏమంట్రు
ఏం హలో హలో అన్నడు నెన్ క అమ్ మ మాట్లాడలే
ఆ
నాలుగైదు సార్లు జేశిండాయన ఇన్ ఇంకా లిఫ్ట్ జేయలే నేను వాళ్ళా బావవుంటాడుకదా
అ అ అ
మా మా ఊరయినా ఆయన గుడా జేశిండు హ ఆయన ఆయన గూడ జేశిండు రెండు సార్ల ఆయనది గూడ లిఫ్ట్ చేయ్యాలె
హ్మ్మ్
అహ్ మళ్ళ అదే ఇప్పుడు ఏదో దొరికిపోయిందనుకున్నా
ఇప్పుడు ఎట్లా నన్నీ నంబర్ తెలుసుకుంటరుగా అన్నా అళ్ళు
నెక్స్ట్ డే ఫోన్ చేయ నె హ తెలుసుకోవాలి గదా ఆయన వ వ ఆయనకు మనవడున్నడు గదా ఓరైనా ఆయన చి ఆయనక్ జే ప్పి తెలుసుకోవాలి గాని వాళ్ళు మళ్ళ ఫోన్ జేయలే నెక్స్ట్ డే ఎవరు ఎవరి నుంచి ఫోన్ రాలే కాబట్టి నేనేమనుకుంటున్నా అన్ టే ఏమో ర్యాండమ్ గా చేసి అంటే అది కాలిస్ట్ లో ఉండి చూ చూసి చేశినేమో అనుకుంటున్నా
హా అట్లనే చేశిరనుకుంటా కానీ వాళ్ళ బావ వరకు పోయిందంటే ఈడు చెప్పి ఉండొచ్చు లేకపోతే వీళ్ళు ఆడిద ఆడికి పోయ్యిరేమో
కానీ నెక్స్ట్ డే తర్వాత వాళ్ళు ఏదో ఎన్క్వైరీ జేయాలి గదా
లేదన్న ఇప్పుడు నెక్స్ట్ డే అహ్ వాళ్ళ పొంతొ కాకుండ వాళ్ళ బావ ఫోనెతోటి జేసిందేమో ఇట్లిట్ల ఏదో ఒకటి చెప్దామని
లే లేదు లేదు అదే రోజు అదే రోజు ఉ త్రీ ఆయన ఫోర్ కి చేసిండు ఫోర్ కి చేస్ ఈయన ఫోర్ ఫార్టీకిి ఆయన వాళ్ళ బావ కి చేశిండు మ్ అంటే వాళ్ళు కరెక్ట్ గ అనుకొనే చేసారు గానీ మళ మళ్ళ నేను లిఫ్ట్ చేయలే అది ఈ తర్వాత వాళ్ళు తెలుసుకోవాలంటే ఏమో ఏదో ఒకటి చెప్తారు గదా ఆయన విజేందరు ఎవరొ ఫోన్ చేస్తుండే గద నాకు
వాళ్ళు ఎక్కువ చేయొద్దని ఏం చెప్పలేదు గావొచ్చు కానీ వాళ్ళు తెలుసుకున్నరు తెలుసుకున్నరు ఆళ్ళు ఇగ నువ్వే అని తెలుస్
నేనని తెలుసుుకున్న కాబట్టి వాళ్ళ సైడ్ నుంచే ఫోన్ వచ్చింది కాబట్టి వాళ్ళు లేట్ తీసుకున్నరేమో అనుకుంటున్న నేను
ఆహ్
తే గదా మన సైడ్ నుంచి పోలే కాబట్టి
హ
వార్నింగ్ ఇచ్చి
హ్మ్మ్
చేశారు గావచ్చు కదా
ఇప్పుడు ఇట్లయినా ఆమె చేస్తది గదా ఫోను
లో హైద్రాద్ వచ్చినంక ఫోన్ చేస్తే ఇప్ అవ్ ఇప్పుడు ఆమె కలిసినప్పుడే తెలుస్ తది మ్యాటర్ ఎందో అసలు
అవును
అంతేగదా
ఇప్పుడు ఉ ఆమె దొరికిపోయింది కావచ్చు మరి అట్లై తే ఫోన్ చేయదిగా
ఆహ్ దొరికిపోతే ఏదో ఒక్కటి ప్రాబ్లం ఆహ్ కానీ వాళ్ళు మంచిగుండాలబ్బా ఇంకా మనలోల్లి
అదే అన్న వాళ్ళు మంచిగుంటే ఏం కాది ఇగా అయిన ఏం చేస్తాడు ఆయనకు డౌట్ వచ్చింది ఫస్ట్ ఇట్లనే ఓస్తది
వచ్చింది గానీ ఏదో ఒకటి చేస్తుండే అయినే ఇప్పుడు చేయలే అంటే లైట్ తీసుకున్నాడేమో
ఏ ఎవరో ర్యాండం గా ఉండొచ్చు అని చెప్తారు ఏమన్నా ఉంటే ఇట్లా ఇట్లా మా ఫ్రెండ్సు అద్ ఆమె ఏదో ఒక స్టోరీ చెప్పండొచ్చలే
ఆ
చెప్పకుండైతే ఏమున్ ఉండదు కద ఎవరు ఆమె అంటే ఎవరు ఈ నంబర్ ఎవ్వరిది అని ఏదో ఒకటి చెప్పుండొచ్చు
ఉమ్ అదే అదే అదే
ఏ ఏదో ఒక్క స్టోరీ అయితే చెప్తది
ఆమె స్టోరీ చెప్పడానికి ఓ హుషారుంది
అదె ఆ స్టోరీలో ఇప్పుడు ఫ్రెండు వాళ్ళ అన్న ఏదో ఒకటి అయితే జెప్తది
అదే అట్ల చెప్తేనే మంచిది
అట్లనె చెప్తది ఇగా ఇంకేముంటది అట్లాఏప్పకపోతే ఆమె దొరికిపోతది
దొరికిపోయిందో మరీ కొట్టుకున్నరో తిట్టుకున్నరో మనక్సెలియదు
ఏ అట్లే ఇమ్మానుంటే
ట్లో ఉంటే
అదే చెప్తున్న అన అట్లే ఏమన్నుంటే వాళ్ళు దొరికిపోయి గొడవల్ బిడవల్ ఏమన్నా జరిగి ఉంటే
అద్ నాక్ తెలిసిపోతుంది
తెలిసిపోతుండే మనకు
తే ఊర్లో రాజు అన్న ఉన్నాడుగద
హు్
ఎట్లన చెప్తుండే ఉమ్
అట్లేం జరగాలె ఏదో ఒకటి మ్యానేజ్ చేసుకున్నారు అల్లిగా
మేబీ మానేజ్ చేసుకున్నారనుకుంటా నేనైతే ఈనా తెలిసిపోయింది ఎట్లయినా ఇమెనె ఫోన్ చేసింది గదా మనం జేస్తే మన మీదా ఓ
మళ్ళి కంటిన్యూస్ గా ఫోన్స్ ఏంలేవు గదా
అస్సల్లేదు అప్పుడ్నుంచి
ఏదో ఫ్రెండ్ తో ర్యాండం గా మాట్లాడింది గావచ్చు అనుకుంటారు వాళ్ళ హస్బెండ్ ఫోన్ తోనే ఫోన్ చేసిందా నీకు
ఆహ్ మొన్న అబ్ ఆరోజు అయినా కరీంనగర్ వోయిండు
మ్ మ్
కరీంనగర్ పోయిండె ఆ రోజు ఆయనా?
ఆ
అపుడు జేసింది ఆమె నాకు
అంటే వాలా
ఆ ఫోన్ ఈయనికి ఇచ్చి ఆమెకిచి పోయిండుఅయినా
అవునా
హ్మ్
చేస్తది ఇయాల ఏదో ఒకటి ఉంటది కదా ఎటుయినా బయటికి పోయినప్పుడు.
చేస్తే తెలుస్తది ఇప్పుడు లేపోతే కలవాలి
త్తదిగా ఏం జరిగింది అనేది
అంతే
అప్పటి వరకు మనకేం తెల్వదు గా ఇగ ఎపుడోస్తూరు అలు అటు? వన్కి ఒస్తదా అన్న?
హ్మ్ ఏమోస్తావ్ నువ్వు త్రీకి మీ ఎంగేజ్మెంట్ ఉందటా?
నీకెవరు చెపిరు త్రికి ఉందని
అనిల్ చెప్తుండే ఆ ఎంగేజ్మెంట్ వాళ్ళు వద్దంటే వాళ్ళు చేదాంటున్నారు ఏం ఏమయితదో ఇంకా కన్ఫర్మ్ లేదు. నువ్వు చేశినా అశ్విని వ అశ్విని వచ్చినకనే చేస్తాం.
అశ్వినీ ఫస్ట్ కి అన్నా, సెకండ్ కి అన్నా ఉంటది. ఇప్పుడు వాళ్ళు చేస్తుర్ అంటే నేను ఎందుకు తీసుకెళ్తాన్నా ఫస్ట్గి సెకండ్ థర్డ్ కి అదే ఫస్టకి, సెకండ్ థర్డ్ కి ఉంటదంటే వాళ్ళే బిజీగా ఉంటారు. నేను తీసుకపోయి అక్కడ ఫుడ్ గిడు ఏం ఉండది.
హో నీ వాళ్ళకి ఫుడ్ పెడతా అని పెడతారు అలు
లేదన్న వాళ్ళు ఇప్పుడు దా ఆ మూడ్లోనే ఉంటారు కదా మొత్తం.
అదే వ ఎట్లాన్నా ఎంగేజ్మెంట్ అంటే పెద్దగానే ఉంటది. త్రికి కాదనుకుంటా నా త్రీకి ఇ కావాలంటే ఎక్కడైయితది డ్రెస్సింగ్ ఉండాలి, షాపింగ్ చేయాలి.
చప్పింగ్ కూడా ఉంటాయా?
ఉంటాయి గా అన్న ఇప్పుడు అమ్మాయి చేయదా
ఆ లోల్లి హ ఉట్టిగానే పెట్టుకున్నారు ఆల్లు
ఆ అదే వద్దని చెప్తున్నా నేను అందరిని పిలవాలి ఒక రెండు రోజుల్లో ఏడఐతది మొత్తం సెట్ చేయాలి. టెంటు డీజే ఆ తిండి కోసం అ అరే అన్న పెట్టుకోవాలి కద అన్న ఇప్పుడు తిండి కోసం అందరినీ పిల్ పిలవాలి. ఇప్పుడు మేం చేసుకున్నట్టు చిన్నగా ఇంటి ముంగట్
అట్లనే చేసుకుంటాం మరి ఏం పెద్ద గ్రాండ్ చేసుకుంటారా? అట్లనే చేసుకుంటారు మే బి
చేసుకుంటారు గా అన్నా ఇప్పుడు చ్చి పిన్ని ఎట్లన కొంచెం ఉంటాయి కదా.
ఏమని గట్టి గట్టిగా ప్లాన్ చేయాలన
చేసుకుంటారు ఎందుకు చేసుకోరు కంస్ కం బా వెనుక బ్యాక్గ్రౌండ్ వాళ్లు కొంచెం డిజైన్ గా
హ్మ్ మేబి ఏమో ఇప్పుడు చూడాలి రేపు తెలుస్తది. ఇంత నువ్ జెష్ణ దూరంధర్ మూవీ చుసిన దూరంధర్ దూరంధర్
అదే రేపు ఏం తెలుస్తది ఇగ పోతే వాల్ ఏం అంటారు ఏమో
చూష్ణ ఫోన్ లోనే చూష్ణ
హలో
ఫోన్ లో ఏం చేసిన
ఆ
మ్యావు
అయితే వాళ్ళి ఇగా అ
వర్షం వడుతుందా
పడి ఆగిపోయింది
హ్మ్మ్
అయితే వీళ్ళు ఇగ అన్నిటికి వాళ్ళేట్లంటే అట్ల ఒప్పుకునేటట్టే ఉన్నారు ఈళ్ళు
ఎందుకు ఒప్పుకోరు ఏంది ఏం ఒప్పుకుంటర్
ఏందన్నా ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఆ
ఇంక కన్ఫర్మ్ చేయలే కదా నువ్వు చెప్పు ఎందుకు ఎంగేజ్మెంట్ అని
అదే నేను చెప్తా ఎందుకు ఎంగేజ్మెంట్ చిన్న గుండా అన్న కొం కొంచెం మీడియం లెవల్లో ఒక పెళ్లి అయిపోయేటట్టే పెడతారు ఎంగేజ్మెంట్ అంటే అందరు ని పిలవాలి ఇప్పుడు అందరు వస్తారా అందరిది అ అదే అంటారు మళ్ళీ పెళ్ళికి రావాలి ఆ పెళ్ళికి గూడ ఎక్కువ టైం ఏము ఉంటది వన్ మంత్ లో పెళ్ళి
అంతే
ఇప్పుడు రావాలి అప్పుడు రావలం
వ్యావ్ నేనైతే రాను పీల్చిన
అందుకని వద్దంటే వద్దనే నేను చెప్తున్న
చెప్పు వద్దని చెప్పు
ఉమ్ చిన్న లెవెల్లో మళ్ళీ పది పది వన్ ఒక నెల స నెలకేమో మొత్తం రైస్ తీసుకరావాలి వాళ్ళకు కిరాణ బిరాణ అంత తీసుకరావాలి
మ్ నువ్వు ఉండాల్సిందే ఇప్పుడు పెళ్ళైనం
ఆ నేను బోను నేను ముందే చెప్పేస్త ఇదే ఏదో మీరు జెప్తురు
ఓకే ఓకే
ఓకే అన్న